నమస్తే అండి బాగున్నారండి
హా బాగున్నా అండి ఎలా ఉన్నారండి మీరూ.
బాగున్నాం అండి మీరు బాగున్నారా.
ఆ బాగున్నామండి.
చెప్పండి మీ పిల్లలూ మీ సార్ అందరు బాగున్నారండి.
అందరం బాగున్నాం అండి పిల్లలు మీరు ఎలా ఉన్నారండి ఆ ఆరోగ్యం బాగుందా.
మంచిగనే ఉందండి మేము అందరం బాగున్నాం.
ఊహు అదే ఏం చేస్తున్నారు ఎలా
ఇప్పుడే పిల్లలూ స్కూల్ కెళ్ళిరండీ. ఏమ్ముంటాయండి తిన్నరు ఎళ్ళిర్రూ.
ఊహు టిఫిన్ చేశిర్రా మేడం.
టిఫిన్ అయ్యిందండి దోశ చేశినము కూరనేమో ఎగ్స్ ఉడకబెట్టి చేశి టి బాక్స్ పంపిచ్చినా అండి.
ఆహా మేమేమో ఉప్మా చేశిన్నం.
అవునా అండి.
ఊ తిన్నం అన్మాట మీరూ ఇప్పుడూ ఖాళీగానే ఉన్నార్ రా మేడం కొంచెం మాట్లాడదామని.
అవునండి చెప్పండి
ఆ మీకు వంటలు మీరు బాగా చేస్తారు గదండి.
ఆ ఏం కావాలండి దేని గురించి.
అంటే ఇట్లా తెలిసిన వాళ్ళూ వాళ్ళ పాప ఇట్లా పుష్పవతి అయింది పెద్ద మనిషి.
ఆహా అవునా అండి ఆ చెప్పండి.
ఏంది నాక్ అంతగా తెలియదు అన్మాటా. ఇగా ఎవర్ని అడుగుదామన్నా కూడా మీకు తెలియదా అన్నట్టు కొంచెం ప్చ్ అంటే చులకన భావంతో చేస్త్ స్తరు కదా మీరయితే అన్ని చెప్త గదా మేడం మీకు. అట్లా అడుగుదాం అనేశీ చేస్తున్నా మేడం.
అహ అంటే ఏమంటరు ఇప్పుడూ కూర్చోబెడితే మీరు వెళ్ళి కలవాలా.
ఆ అవును మేడం అంటే మీరిగా. అక్కలాగానే అన్ని మాట్లాడతం గదా కొంచెం ప్చ్ మాట్
ఇయర్ ఫోన్స్ మాడల్ గూడా తీస్తారు అవునా అండి ఓకే అట్ట అయితే కొంచెం బియ్యమూ కుడుకలంటే తెల్సు కదండి బెల్లం బెల్లం ఉంటాయి గదా. ఒక గ్లాస్ ఒక పావుసేరు బియ్యం తీసుకెళ్ళండి ఒక మూడూ కొబ్బర్లు తీసుకెళ్ళండి.
ల నువ్వుల ప్యాకెట్ ఉంటది గదండి. అదొక్కటి ఒక్ ఆ అయిత్ తెల్ల ఐనా నల్ల ఐనా తీసుకపోవచ్చు.
ఆహా
ళీ బెల్లం ముద్దా ఒకటి ఉంటది కదండి బెల్లంది ఇట్ల డబ్బా ఒకటి దొరుకుతది గదా.
అవునవును బాటా అంటరు బెల్లం బాటా.
అదొకటి తీసుకొని ఎళ్ళండి.
మరి స్వీట్ స్వీట్లు తీసుకోపోవచ్చా మేడం
కలిపి ఒక గిన్నెలో ఒక స్టీల్ గిన్నెలో తీసుకొని కలిపి తీసుకెళ్ళండి
ఉహు
కొంతమంది ఏమో దాని మీద క్లాత్ వేస్తారండి ఒక టవా లేదని వేసుకొని పోతారు మనకు మూత ఉంట మూత పెట్టుకొని తీసుకెళ్ళండి అదే విధంగా ఒక పావు కిలో స్వీట్ కొన్ని పూలు
ఆహా అతే వాళ్ళు మాకు బాగా అంటే అన్న వాళ్ళ కూతురు మేడం స్వీట్స్ అంటే బయ కొనుక్కబోయేది ఎందుకు మనం సొంతంగా చేసుకోవడానికి అయితే అర్సలు బాగుంటాయి కదా
ఆ అవునండి బాగుంటాయి
అయితే ఆ మూడో రోజు ఐదో రోజు అట్లా తీసుకెళ్తారంట ఏదో ఒకటి అత్తా అత్తలు అయితే ఏం తీసుకెళ్ళాలి ఆ ఆషలు నాకు అంత తెలియదు మేడం ఎట్లా చేస్తారూ అన్ని
ఆ చేయొచ్చండి ఈజీనే ఉంటది చేయొచ్చు నాకు చేయొచ్చండి మీకు చెప్పమంటారా
ఆ చెప్పండి మ కొంచెం డిటెయిల్ అంటే చెప్పండి డిటెయిల్ గా నేను ఒక బుక్ లో రాసుకుంటా ఏమేం కావాలో
నేను ఒక ప్రణాళిక బద్దంగా ఎలా చేయాలో మొత్తం చెప్తాను మీరు రాసుకోండి ఒక విషయం ఏంటంటే మీరు ఎంత చేస్తారండి కిలోనా రెండూ కిలోలా ఎంత
అంటే ఒక కిలో వరకు చాలండి అంటే మామూలు అత్త తీసుకపోవాలని కొన్ని అట్లా తీసుకపోత అంతే
అవునండి అయితే కిలో వరకు అంటే మీరు ఒక రోజు ముందు రోజు కిలో బియ్యము మంచి చెరిగి నానబెట్టండి
అంటే ఏ బియం అంటడి కంట్రోల్ బియ్యమా లేకపోతే మామూలుగా మనం
మా కంట్రోల్ బియ్యము చిట్లి పోతాదండి కొంచెం ఇబ్బంది మన బియ్యమే తీసుకుని చేయండి
ఆ
కంట్రోల్ బియ్యం అయితే కొంచెం సరివిగిపోయినట్టు ఇబ్బంది అవుతదండి
ఆహా
టి మన బియ్యమే తీసుకెళ్ళండి
ఉ
మన బియ్యమే కేజీ తీసుకని మంచిగా చెరిగి నానబెట్టండి ఒక రోజు ముందు
హు
నానబెట్టినాక తెల్లారి వాటి టిని గాలికి ఆరబెట్టండి ఆరినాక పటన్ అంటే ఆరడం అంటే కొంచెం నీళ్లు పోతాయి కదండి
గాలి కారడం అంటే ఎండకి ఎండకి ఆరబెట్టాలి లేకపోతే ఇ టెనే ఫ్యాన్ ఆరబెట్టచ్చ
ఇంట్లా అంటే మనకి ఎండ లేకపోతే కొంచెం నీడ ఎండ కలిపి ఒక కాటన్ చీరలు ఉంటాయి కదండి మన అమ్మ వల్లై పాతయి ఆ కాటన్ బట్టలు ఎండకు గాలికి ఆర నియ్యండి తడిపోయెంత వ మరి ఎండకు పెట్టిన ఎక్కువ ఎండ అయినా చిగిలిపోథై కదండి విరిగ్ పోతే
అవునవును
కాబట్టి కొంచెం గాలి కారినట్టైనంగా పట్టియండి అరిసెలు బట్టి పిండి పట్ ట్టేదుంటే మిల్లులుంటే మిల్లులో పట్టియండి పట్టిచ్చి మీరు ఒక కేజీ నూనె
అంటే కేజీ అరిషెలకి కేజీ నూనె బడ్తదాఅండి
ఆ తక్కువనే పడతది కానీ మనకు మనం జేసుకునే దాన్ని బట్టి అండి ఎందుకంటే మునుగాలి గదం డి నూనె లేషినప్పుడు నిండుగుంటే
అవును ఒక కేజీ అంటే ఒక పాకెట్ నూనె
కెట్ నూనె అదేవిధంగా తెల్ల నువ్వులు సోంపు
నువ్ సోడా ఏస్తారా మేడం
సోడా ఇయ్యరండి సోడా ఇయ్యరు నెయ్యి కొంచెం నెయ్యి గావాలి
ఊహు నెయ్యేస్తే తీపిదనం పోతది గదం
తరండి అయితే మీ నేను ప్రణాళిక అం టే ఏదా ఏ విధంగా తయారు చేయాలో నేను చెప్తా ఒకసారి వినండి మీరు
ఆ మీరు ఒకసారి ఏమో చొప్పండి వింట తర్వాత చొప్తే నేను రాసుకుంటాను
ఆ మీరిప్పుడు ఆ బియ్యం పిండి పట్టిచ్చుకొచ్చిర్రు గదా అండి
ఉ
పట్టిచ్చుకొచ్చినంక అది మూత దీసి పెట్టినాంక బెల్లం ఆ చిన్న చిన్న ముక్కలు జేసి స్టవ్ మీద పాకం బట్టుకోవాలి
ఆ బెల్లం ఏసి దాంట్లో కొన్ని వాటర్ బొయాల
ఆ కొన్ని వాటర్ బోసి పాకం బట్టాలి పాకం ఎట్లైతదన్ తెలుసుకోవాలంటే ఒక చిన్న గిన్నెలొ నీళ్లు బోషి ముద్దలాగా వేయాలి పాకం మళ్ల ఏసినప్పుడు ముద్ద కావాలి
ఉ అంటే అది లిక్విడ్ లాగా అంటే అది దారింద్రంగ పదార్థం ఉంది ఘన పదార్దం గావాలి
ఇప్పుడు గణపదార్దమే గట్టిగుంటది గదా బెల్లం దాన్ని లిక్విడ్లొ ఎసినప్పుడు బం క బంక లాగా ఒక చిన్న రౌండ్ బాలైతది నీళ్ళలో ఏయంగానే ఆ ద్రవం అనేది మొత్తం
ఆహా అయితే చాలా మంది ఇక్కనే బాగ్ పడతారు కదా మేడం పాకం మంచి తర్వాత కరాబ్
ఆ అహా అదే భయపడతారు కానీ ఏం చేయాలంటే మీరు చిన్నగన్ గిన్నెల నీళ్ళు పోసుకుొని ఆ అది పాకం అయింద ల్లే అని కొజ్జెం గెట్టిగా రౌండ్ లా గానే బంద్ జేసి ఇది ఉంటది కదండి మనకు బియ్యం పిండి అందులో ఏసి కలపాలండి మంచిగా కలిపి కొంచెం సోమ్ంపేయాలి అదేవి విధంగా కొంచెం నువ్వులేయాలె కొంచెం నెయ్యి ఏయాలె
పాకం అయితుంటేనే అంటే ఇట్లా బాగ వాటర్ లో ఒక రౌండు
ఆ అట్లైనప్పుడు ఆ అయినప్పుడు ఇగ అయినట్టు పా కం మైనట్టు బంద్యెజేయాలే స్టవ్ బంద్ జేయాలె
హ్యా
బంద్ జేసి డేక్ష్య కిందికి బెట్టుకొని అది పాకం గట్టిగా గాక ముందు కి మనం బియ్య పిండేసి కలుపుకోవాలండి ఆ కలిపేటప్పుడు అ ఆ గట్ ట్టిగా అయితది కాబట్టి ఆ వేడిగా ఉన్నప్పుడు మనం పిండేసి కలుపుకోవాలి కొంచెం నెయ్యి చుక్కేయాలే తెల్ల నువ్వులు ఏయాలే సోంపేయాలే
అంటే ఇద్దరు ఉండాల్సి
ఇద్దర ఏంటండి ముగ్గురు ఉండాలే ముగ్గురు ఉండాలి చేశాక ఒక రౌండ్ లు చేయాలి ఒకరూ చిన్న చిన్న అప్పలు చెయాలి కాల్వాలి ఇంకోటి మాకాడ మనము అరిసెలు చేసినాక చెక్క ఉంటదండి నూనె అప్పుడు ఆ రోజుల్లో చెక్క లేక నూనె మస్తు తినే వాళ్ళం అర్షేలు చేసినప్పుడు
ఆ నాకు తెలుస అండి చూసిన
తెలుసా ఆ నూనె అందులో ఇట్లా ఒత్తాలే చెక్కద మీద వత్తాంగానే నూనె మొత్తం కిందికి వస్తదండి
ఆహా అంటే గట్టిగా ఒత్తుతే నూనె పీల్చుకోకుండా వచ్చేస్తాది టేస్ట్ ఉంటదా అండి మళ్ళ నూనె అంతా పోతే
మంచిగుంటాయండి రెండు మూడు నూనె లేంచూతాం కదా అసి ఆ చెక్క మీద పెట్టిఒత్తి మళ్ళీ ఇమ్మటే విడదీయాలండి వేడి గున్నప్పుడు ఒక స్పూన్ తోటి వాటిని విడదీయాలే కొంచెం ఎండినా అత్తుక్కుంటెయి మొత్తం అరిషేలు ఆ అరిసెలు చేయాలంటే చాలా జాగ్రత్తగా ముగ్గురు నలుగురు కలిసి చేయాలండి
అయితే కొంచెం అట్లా చేసుకపోతే అట్లా చేసుక్ కపోతే ఏందంటే అరే కొంచెం మా అత్త అట్లా సొంతంగా చేసుకొని వచ్చిందని కొంచెం ఉంటది కదండి
ఆ చేసుకెళ్ళండి సంతోషపడతారు కదండి అందరు
అదే ప్రయత్నం చేద్దాం అని అనుకుంటున్నా ఇంకా రవ్వ లడ్లన్నా సునుండలన్నా ఇంక ఒకటి అవి కూడా చేద్దాంమన్
అవునా అండి ఓకే మీరు ఫస్ట్ అయితే అర్షే లు చేయండి అవి చేసినాక తర్వాత నేను రవాలడ్లు సున్నండల గురించి చెప్
ఆ అవి ఆవ్ ఆ అవి చెయొచ్చండి అవి ఎప్పుడు ఇగ రెగ్యులర్ గా ఇంట్లో చేస్ ఉంటా పల్లీ లడ్లు రవ్వ లడ్లు సున్నుండలు అవి చేస్తగని హర్షలే ఎప్పుడు నేను ప్రయత్నించ
అవునా
కానీ ఇప్పుడు చేయాల్సి వస్తట్టుంది ఆ రాసు రికార్డు కూడా చేసుకున్నా
ఓకే అండి మీరు చే ఏదైనా డౌట్ ఉన్నా మన నాకు కాల్ చేసి అడగండి నేను చెప్ తాను గాని కొంచం పాకం అప్పుడే జాగ్రత్తగా ఉండాలండి పాకం అవు నేది జాగ్రత్తగా ఉండాలే
ఇంకొకటి అండి మేడం నీళ్ళు ఎన్ని పోయాలి కిలో బెల్లం ఏసి
చిన్న గ్లాస్ నీళ్ళు పోయాలండి ఎందుకంటే బెల్లము స్టవ్ మీద పెట్టంగానే ద్రవ పదార్థం అయి చిన్న గ్లాస్ నీళ్లే పోయియాలి స్టవ్ మీద పెట్టినప్పుడు
ఆహా
చిన్న గ్లాస్ నీల్ బోషి ఆ చాయ్ గ్లాస్ అంతా నీల్ పోసి స్టామ్ మీద పెట్టినప్పుడు ద్రవ పదార్థం లాగ అయితది దాన్ని పాకమైందా లేద తెల్స్ కుంటందుకు నీళ్ళలా చుక్క వేసి చూస్తే రౌండ్గా ముద్దలా గాగానే పకమైనటు
అంటే కిలో బెల్లానికి చిన్న గ్లాస్ నీళ్ళ బోస్తే సరిపోతుది
ఆ సరిపోతుందండి తప్పకుండా ఎక్కువ నీళ్ళు అయితే నీళ్ళు నీళ్ళు కాదండి మనం కిలోకి కొంచమే పోోసిస్తే దవ పదార్థంలాగా అయిపోతుంది
అయితే నేను ఒక హాఫ్ కేజీ వరకు చేసి చూస్తా అండి మంచిగా వస్తే కిలో చేస్తా తర్వాత ప్రయత్నం అయితే చేసి చూస్తాను నాకేమనా సందేహం ఉన్నా మళ్ళీ
ఆ చేయండి ఆ పర్లేదండి చేసి మా అడగొచ్చు నేను చెప్తాను సరేనాండి ఓకే అండి ఆ ఉంటాండి ఓకే అండి ధన్యవాదాలు ఆ